హలో హయ్ అండి
దా
హు బావున్నామండి మీరు బావున్నార్
బావున్నాం ఏం చేస్తున్నరు
ఏం లేదండి ఈవినింగ్ అట్లా పనుంటాది కదా అది చేస్తున్నామండి
స్నాక్ ఎమ్ లేదండి మేమ్ కూడా ఇప్పుడే కొంచం వర్షం స్టార్టైంది చినుకులు
ఆ ఆహా మా దగ్గర నిన్న పడిందండి
అవునా ఇక్కడ ఇదే ఫస్ట్ వర్షమండి ఇప్పుడే
అవునా ఊహు వర్షం పడిన తరువాత చల్లగా బావుంటదండి వెదురు
ఇప్పుడే జస్ట్ కొంచం చినుకులు అంతే
ఉ హుహు ఒకే
మ్ స్నాక్స్ చేసారా ఏమన్నా
ఈ పనులే రెగ్యులర్ పనులే అయిపోలేదు ఈ రోజు పాపకు కొంచం ఫీవర్ వచ్చుంది అంటే ఇవాళ అసలు ఏం తినకుండా ఏడుస్తుంది బాగా అని ఏం చేయనివ్వలేదండి
అవునా ఇంకా అండి ఏంచేసుండ్రు లేదండి ఇంకా ఇంకా ఆగలేదు
ఉహు మ్
ఇంకా అండి ఏం ఏం లేవా ఈ మధ్య ప్లానింగ్స్
ఏం లేదండి రీసెంట్ గానే మా దగ్గర కొంచెం ఎగ్జిబిషన్ అని అంటున్నారండి అంటే మామూలుగా ఆటోస్ అట్లా వెహికల్ అట్లా ఆ తిరిగి చెప్తున్నారు ఆహ పాపకు ఫీవర్ తగ్గిపోతే ఈ వీకెండ్ చూడాలండి ఒకసారి వెళ్ళాలని ఉన్నది
మ్
పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు కదండి మా సిటీ ఆ మా సిటీ లోనే ఆ మా సిటీ లోనేనండి దగ్గరేనే దగ్గరలోనే ఉంది ఆ బైక్ మీద వెళ్ళొచ్చు చిన్నట్టు
ఆహా
ఆ అన్ని రైట్స్ అవి ఇవి చాలా ఉన్నాయంట అని చూ అన్నాను మా సార్కి చెప్తే ఆ పాపకు ఫీవర్ తగ్గినాంక చూద్దామని చెప్పాడు యాక్చువల్లి వాళ్ళ తాత ఉన్నప్పుడు కొంచెం ఏదైనా ఉన్నట్టు బయటికి అట్ట తీసుకెళ్లి ఏదన్నా చేద్దాం అనుకున్నాం అని పాపకు ఫీవర్ వల్ల ఏవి చేయలేకపోయినాం అసలు
ఎటు వెళ్ళలేదా అసలు
ఎటు వెళ్ళలేదండి ఇంకా వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫీవర్ ఉంటుంది హాస్పిటల్ పోయివవచ్చినాం ఒక రోజు మళ్ళీ ప్లస్ మా మామయ్య కు అయితే హాస్పిటల్ చెకప్ అని ఒక రోజు అంతా అటే అయింది
అవునా అయ్యో బాగుంటదండి చిన్న చిన్నవి ఏం కార్ల లాగా స్కూటీలు లాగా పెద్దోలైన్ పెద్దోలైంజాయి చేయొచ్చు చిన్నలున్జాయి చేయొచ్చు
అవునవునండి
కానీ ఇక్కడ మాకు ఇక్కడ పెట్టినప్పుడు అయితే చాలా డబ్బులు తీసుకున్నారండి ప్రతి రైడ్ కి టూ హండ్రెడ్ డ్ త్రీ హండ్రెడ్
ఆ హట్ల అయితే చాలా ఏ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది మొత్తం ఎంట్రీ టికెట్ అట్లా తీసుకొని లేకపోతే చిన్న చిన్న రైడ్ కొంచెం ఒక ఫిఫ్టీ అలా హండ్రెడ్ అట్లా పెడితే బాగుంటది
ఆ ఎంట్రీ ఫ్రీజ్ ఎంట్ర్రి ఫీజు ఫిఫ్ ఫిఫ్టీ ఓ హండ్రెడో ఉండేది ప్లస్ దానికి వెళ్నాక ప్రతి రైడు కింత అని ఉండేది
ఆహా హా
అసలు ఇంక అప్పుడు మాకు కుదరలేదు ఎప్పుడు వెళ్ళలేదు టూ టైమ్స్ పెటిరు ఎగ్జిబిషన్ మీ ఇప్పుడు కూడా పెడతారా అని ఈ మధ్య అంటున్నారు
అదే అదే మా దగ్గర అంటున్నారు నేనే చెప్తను చూశాను అదే ఉమ్ ఒకవేళ నెక్స్ట్ సాటర్డే వరకు ఉంటే వెళ్తామండి ఉ బాబును కొంచెం తీసుకెళ్ళి ఆడిపియాలని ఉన్నదన్నట్టు ఇంట్లోనే ఒక్కడు బోర్గా ఫీల్ అవుతున్నాడు
అవునా మాకు ఇంకా బయట ఆడుకోవడానికి ఏం లే అండి పిల్లలకు మంచిగానే ఉంటారు ఇక్కడ బయట ఆడుకోవడానికి
ఫ్రెండ్స్ ఉంటారండి బానే
ఆ ఉంటారండి పిల్లలకి బాగానే ఉంటారు ఇంకా వాళ్ళు ఆడుకుంటారు మంచిగానే
ఉహూ
మంచిగానే ఉంటారు
ఓకే
ఇంకా అండి
ఇంకా స్నాక్స్ వస్తున్నారండి
లేదండి ఇప్పుడు ఉమ్ చికెన్ చికెన్ కర్రీ చేసాము రైసే చాలా ఉంది ఇంకేం అనుకోలేదు
ఆహా
చేస్తే చపాతీ చేస్తది కావచ్చు మా మమ్మీ అ ఇంకా అండి
హ
ఈ మీషో మా ఇంటి పక్కన వదిన మీషో లో కోలం డిజైన్స్ వస్తానై కదండి
అవునవునవును ఆ
బ్లౌజు బుక్ చేసిందంటే బాగుందండి
ఆ అంటే డైరెక్ట్ బ్లౌజ్ మీద కోలం డిజైన్ తోటి ఉన్న బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ బుక్ చేసిందా
ఆ బ్లౌస్ కాదు పీస్ బ్లౌస్ పీస్ అ అ సేమ్ అంటే మనం ఆకుపట్టు దాని మీద వర్క్ వేపిస్తాం కదా అ నార్మల్ గా దాని మీదే ఈ కోలం డిజైన్ వచ్చి వచ్చిందండి హు బాగుంది అది టూ సెవెన్ ఆ బాగుంది
ఉ
మంచి మంచిగానే వచ్చిందండి మనం ఏపిచ్చుకుంటే ఎట్లుంటందో అట్లానే ఉంది వేరే థ్రెడ్ ఏమి ఉండదుగా గోల్డ్ థ్రెడ్ కదా బయట ఎప్పిచ్చుకున్నా కూడా ఇదే గోల్డ్ థ్రెడ్ కాట్టి అంటే మంచిగానే వచ్చిందియి బాంది
నేను నార్మల్ బ్లాక్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ ఒకటి చేశానండి అంతకు ముందు చాన రోజులు అవుతుంది దేనికన్నా పనికినికొస్తుదని ఆ ప్లైన్ బ్లౌస్ ఆ ప్యాంట్స్ ప్లైయిన్ బ్లాక్ కలర్ ద ఎలాలాస్టిక్ ఆ ఎలాలాస్టిక్ అదే బనీ ఉంటాయి ఎలాస్టిక్ ఉంటుంది చాల బాగుంది అసలు క్లాత్ కంఫర్ట్ చాలా బాగుంది అసలు
ఇట్ల డిజైన్
ప్లైయిన్ ప్లెయిన్ నార్మల్ సారీస్కే సెట్ అంటే దేనికైన సింపుల్ సారీస్ట్ కి అట్ల ప్లేన్ బ్లౌజ్
హు
ఉ
అదే ఇంగా అయితే ఒకటి అప్పుడు బాబు అప్పుడు ట్వంటీ ఫస్ట్ది ఉండే అండి ఒక
ఉ స్యరి ఓకే దానికి ఇలా స్టిచ్ చేయించుకుంటా
ఆహా ఇట్ల కాలం డిజైన్ది బాగుంటదా అని
అది ఎలాంటి శారీ అండి పట్టు శారీ లానే ఉం
ఆ పట్టు పట్టు సారి ల ఉంటది బ్లూ బడరు మ కొంచెం గ్రీన్ లైట్ గ్రీన్ లాగా ఇట్లా షేడ్ లాగ వస్తది
ఉ ఓకే ఇది కొంచెం ట్రెడిషనల్ శారీ వాటికి అయితే బాగుంటది కొలం డిజైన్
ఆ
అంటే శారీకి కొంచెం అంటే చెక్స్ లాంటివి లేకపోతే ఆ అల రిలేటెడ్ వస్తే లైన్స్ట్ అప్పట్లో లేదా శారీస్ వింటేజ్ శారీస్ ఆ టైప్ యితే బాగుంటదని
చూడాలి అట్ల బానే ఉంటాయి కావచ్చు కానీ ఇంకా రాని రాని అది కూడ ఓల్డ్ అయి
ఫోల్డ్ అయిపోతది ఇట్లా స్పెషల్ గా ఆ టైమ్ లో వచ్చినవి ఏమన్నా కుట్టించుకోవాలంటే అవి ఆ టైమ్ కి కొంచెం ఫేమస్ ఉంటది కొద్ది రోజులుయిన తర్వాత వాళ్ళు అనిపిస్తుంది మనకు పట్టుకోవాలి బుద్ధిదసలు
అందరికి ఉంటది మళ్ళా
అందరికి ఉంటది మనకు అసలు కదాన్ని తట్కోబుద్ధి కాదు చూడ బుద్ది కాదు
హ్మ్ అవునండి
హ్మ్
అదే చూస్తున్నా మీగ అది శారీ వన్ ఇయర్ అయితుంది తీసుకొని అప్పుడు ట్వంటీ ఫస్ట్ అప్పుడు తీసుకుంటే ఇప్పుడు వన్ ఇయర్
హమ్ హు ఓకే ఇప్పుడు ఏదనా మంచి ఒకేషన్ చూసి కుట్టించుకోండి అకాషన్ ఏదైనా వచ్చినప్పుడు
హ్మ్ ఏముందండి నెక్స్ట్ బతుకమ్మ ఉంటది మళ్ళీ మా మా కూతుర్ది బర్త్డే ఉంటది
ఆహాహాహా
నింగ రెండి కి క కలిసోస్తది అని కొంచం మీ మధ్యే ఇస్తా మళ్ళ అప్పుడు ఫెస్టివల్ టైమ్ లో బాగా కాస్ట్ చెప్
కాస్ట్ చెప్తారు ఇగ ఇప్పుడే ముందే గుట్ంచుకని ఉంటే
హ్మ్ అదే ఇంకా నెక్స్ట్ దానే ఇవ్వాలి ఇకా కుట్టించుకోవాలన్
హమ్
ఇంక మీరేమన్ వస్త్ ఆ పర్లేదండి బానే కూడతారు మనీ కూడా రీజన్ నడబ్బులు ఉంటయండి ఎక్కువ ఏమి ఉండదు ఫ్రీగా
దగ్గర అయితే చాలా ఎక్కువ అండసలు మనీ కి అసలు శారీకి ఎంత కాస్ట్ బ్లౌజ్ కంత కాస్ట్ అవుతుంది
హమ్
హ్మ్
హ్మ్ మీరు ఫ్యా ఏమన్నా చేసారాండి ఈ మధ్య షాపింగ్ మరి
ఆ చేశామండి మా మ్యారేజ్ డే అయితే ఒక శారీ తీసుకున్నాను ప్లస్ మళ్ళ చిన్న ఆ ఇంట్లో చిన్న ఫెస్టివల్లా ఉంటే ఇంకోసారీ అని రూ టూ శారీస్ తీసుకున్నాను
హ్మ్హు హ్మ్
రెండు కుట్టిస్తే కొన్నా వాటి కంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎక్కువ అయిందండి
అవునా
టన్ బ్లౌజెస్ అట్లా అని వస్తున్నాయి కదా అలా కుట్టించాను దానికి అసలు చాలా కాస్ట్ అయింది
అవునా మరి మ్యారేజ్ డే సారికి ఎంతండి బ్లౌజ్ కుడితే
ఆ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి
ఆహా
హ్మ్ మొత్తం టోటల్ లైనింగు బి కో ఫాల్ అన్ని వాళ్ళే హ్మ్ అంత కలిపి ఫోర్ హండ్రెడ్ అది టెన్ తీసుకుంటుంది అంతే బయట అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు
అవునా ఇప్పుడు మాది ఫాల్ నేనే కొన్నా లైనింగ్ నేనే తీసుకున్నా
హ్మ్
ఆ కు జస్ట్ కుడితేనే ఫోర్ హండ్రెడ్ ఫాల్ కుట్టడం ఏం లేదు మళ్ళా
ఓకే ఆ
జస్ట్ బ్లౌజ్ కుట్టడమే లైనింగ్ మనది ఫాల్ మనేది ఫోర్ హండ్రెడ్
ఉహు
ఆ
అంటే అన్ని బ్లౌజెస్ అంతేనా
అన్ని కాదు మన ఏమన్నా ప్యాటర్న్స్ కట్ వర్క్ ఫుల్ కట్
ఓ ఓకే అంటే ఇక్కడ నార్మల్ బ్లౌజెస్ తేసు కునే కాస్ట్ అక్కడ ప్యాటర్న్ బ్లౌజెస్ అట్లా ఏమన్నా డిఫరెంట్ గా చెప్తూ తీసుకుం తున్నారు లేకపోతే నార్మల్గా అయితే
తే టూ హండ్రెడ్ అండి
ఉమ్
ఉమ్ కానీ లైనింగ్ అనదే మళ్ళీ
ఏంది ఓకే అన్నీ వాళ్లే ఉమ్
హండ్రెడ్ ఎక్కువ తీసుకున్నా మీ దగ్గర లైనింగ్ వేస్తారు కదండి పాల్ వేస్తారు వాళ్ళే పాల్ వాళ్ళదే
కుంటారు ఇక ఒక బ్లౌజ్ శారీ తీసుకుని వాళ్ళ ఆ బ్లౌజ్ ఒక శారీ తీసుకుని వచ్చేస్తే బ్లౌజ్ పీస్ వల్లే కట్ చేస్ కొదనికి సంబంధించి లైనింగ్ తెచ్చుకొని పాలు తెచ్చుకొని వాళ్ళు వేసి అంత రెడీ చేసి మనకి ఇచ్చేస్తారు ఉమ్ బిల్ చేస్తారు ఇగ అన్ని చూసుకోని
ఓకే అండి మరి
ఉమ్ సరే అండి ఓకే బాయ్
బాయ్